బస్సుంద
ఆ వినిపిస్తుందండి
ఓకే ఈరోోజు మనము సినిమాల గురించి మాట్లాడుతున్నాం
ఓకే సినిమాల గురించి మాట్లాడదామా సరే అండి
కొత్త మూవీస్ ఏమనా చూసి ఉన్నారా మీకు ఏమనా తెలుసా మూవీస్
ఆ చిరంజీవిది ఒక మూవీ చూసిన వెంకటేష్ది ఒకటి చూసిన ఈ మధ్యన సంక్రాంతికి వస్తున్న అనేది మూవీ చూసిన మన శంకర వర వరప్రసాద్ అవి రెండు మూవీస్ చూసినా ఈ మధ్యన
మీకు బాగా నచ్చిన ఈ రెండి ఇట్లో బాగా ఇచ్చిన మూవీ ఏంటో చెప్ప చెప్తారా
ఆ ఫ్యామిలీ ఇది మన మన శంకర వరప్రసాద్ అది ఒక ఫ్యామిలీ గురించి ఉంది కాబట్టి నాకు అది బాగా నచ్చింది ఫిలిం
అద గంగలో ఉన్న స్టోరీలోందుో ఒక్కసారి కాన్సెప్ట్ ఏమనా చెప్పగలుగుతారా
ఆ అంటే ఒక తండ్రి పిల్లలకు దూరం అై బాగా బాధపడుతూ ఉంటారు అంటే అందులో తండ్రి పిల్లల్ని కలిసే దాన్ని గురించి ఉంటదండి
మీకు ఇంకా ఇంకేమన్నా పాత మూవీస్ కానీ దీని రెండే సినిమా చూసారా మీరు లైఫ్ లో బతినంత వరకు ఇంకేం చూడలేదు అసలు
అట్లా కాదు చూస్తాను నేను మూవీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను అయితే నాకు ఓల్డ్ మూవీస్ అంటే బాగా ఇష్టం అంటే ఫ్యామిలీకి సంబంధించిన మూవీస్ అంటే బాగా ఇష్టం అంటే ఉమ్మడి ఫ్యామిలీగా ఉండే మూవీస్ నాకు బాగా ఇష్టం మరి మీరు ఈ మధ్యన ఏం మూవీస్ చూశారు
నేను రీసెంట్గా అయితే ధురంధర్ మూవీ చూశాను
ఆ దూరంధర్ మూవీ చూశారంటున్నారు కదా మరి అందులో కా అందులో ఏముంది ఆ స్టోరీ ఏంటండి
కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్స్ పై గురించి ఉంటుంది అసలు ఇండియాలో ఉన్న ఏజెంట్స్ పాకిస్తాన్కి వెళ్ళి ఎట్లా ఫైట్ చేశారు ఎట్లా అక్కడ పాకిస్తాన్ మనుషులాగా బతికారు ఎట్లా బయటపడి వచ్చారు అని చెప్పేసి మనకు అక్కడ ఉంటుంది ఆ మూవీలో మొత్తానికి మన వాడు అక్కడున్న పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుని ఎలా చంపేశాడు ఎలా తిరిగి ఇండియాకి వచ్చాడు అనేది మనకు కంప్లీట్ డీటెయిల్గా
అందులో హీరో ఎవరు మరి
హీరో వచ్చేసి మనకు బాలీవుడ్ యాక్టర్ వచ్చేసి రణవీర్ సింగ్ హీరోగా హీరోగా చేసాడు
అందులో హీరోయిన్ కూడా ఉందా మరి హీరోయిన్ ఎవరు
హీరోయిన్ కూడా ఉంటుంది తన పేరు నాకు అంత ఐడియా లేదు తను కొత్ త్తగా వచ్చింది అ ఐడియా లేదు గాని హీరోయిన్ కూడా ఉంది చిన్న పాప అక్కడ అక్కడ ఎక్కువ హీరోయినే ఏజెంట్ కాబట్టి హీరోయిన్ జస్ట్ వళ్ళభయి ఫిదా అక్కడ పాకిస్తాన్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు మన ఇండియన్ ఆర్మీ పోయి సో అట్లా చిన్న స్టోరీ ఆమె అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందన్నమాట
చూస్తూ ఉంటారా
అవును మనము ఇది వరకు ఇంతకు ముందు వరకు ఒక నాలుగైదు రోజుల వరకు రోజు ఒక మూవీ అయినా చూస్తుండ అమ్మా ఎట్లా అంటే మనకు ఒక సినిమా చూడంది నిద్రబట్టదు అన్నమాట సో అట్లా ఉంటుండే ప్రజెంట్ మొత్తం బిజీ లైఫ్ వల్ల కాస్త సినిమాలు చూడాలంటే విరక్తి పుడుతుంది ఎందుకంటే అన్ని సినిమాలు ఒకటేలాగున్నాయి ఇప్పుడు దురేంధర్ కూడా
ఒక్కస్ స్టోరీ ఉంటది ఒక సినిమాలో ప్రేమ గురించి ఉంటే ఇంకొక సినిమాలో కుటుంబం గురించి ఉంటది అంటే ప్రతి సినిమాకు ఏదో కొంత డిఫ రెంటు మనకి ఏదో ఒక సమాచారాన్ని అందించే విధంగానే సినిమాలు ఉంటాయి
కానీ ఇప్పుడు ఒక లవ్ స్టోరీ వస్తే ఒకటి ప్లాస్టిక్ కలవడం లేదా వినిపో విడిపోవడం లేదా చనిపోవడం ఈ మూడే కాన్సెప్ట్లు అంతకు మించ ఏం లేవు లేదా కొన్ని మూవీస్ ఓన్లీ ఫైట్ సీన్లతో మాత్రమే ఉంటున్నాయి మనకిలా మూవీస్ కూడా
వెడ్స్ రాంబాయి మూవీ ఉంది అందులో ఒక ఫ్యామిలీ గురించి ఉంది అందులో ఒక లవ్ స్టోరీ గురించి కూడా ఉంది ఆ మూవీలో
అవును కానీ నేను ఆ మూవీ చూసేటప్పుడు నాకు ఇలాగ ఉండే అంటే నెక్స్ట్ టైం అయితది అనేది నాకు ఆల్రెడీ ముందే తెలిసిపోయింది ఎందుకు అంటే అలాంటి సినిమాలు నేను ఒక వందకు పైగా చూశాను నెక్స్ట్ ఏం అయితుంది అని నాకు ఈజీగా తెలుస్తు ంది అన్నప్పుడు నేను ఎందుకు అసలు సినిమాలు ఎందుకు చూ డాలి అని నాకు విరక్తి పుట్టిందన్నమాట ఏ నెక్స్ట్ ఏమ్ అయితుందో మనకు తెలిచినప్పుడు ఎందుకు చూడాలసలు సినిమాలు
అంటే మీకు సినిమాల మీద బాగా అవగాహన ఉన్నట్టు ఉన్నది ఏ మూవీలో ఏం జరుగుతదని కొంత సినిమా చూసే వరకే మీరు లాస్ట్ ఎండింగ్ ఏం జరుగుతదిని గే స్ చేసిందంటే మీరు బాగా మూవీస్ చూస్త రని అర్థం
ఇంకా అలాగ ఇప్పుడు మనకుంది ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మాకు చూసుకున్నట్టయితే ఒక లవ్ స్టోరీ మూవీ ఉంది అనుకుందాం ఉంటే ఫస్ట్ ఏమైతే హీరో హీరోయిన్ ఫస్ట్ టైము చూసుడు ఉంటది సెకండ్ రోజు కలిసుడు ఉంటది థర్డ్ రోజు మా డు ఉంటది ఫోర్త్ రోజు ఇద్దరు కలిసి బండి మీద బయటికి పోవడం ఈ అన్ని సినిమాల్లో ఉండేది మనకు అంత తెలిసిన తర్వాత ఇక నేను ఎందుకు చూడాలి?. మా అంటే హీరో హీరోయిన్ చేయింది అంతకుమించి ఈ స్టోరీ అన్ని సినిమాల్లో ఇదే ఉంటుంది. కాబట్టి మనకు చాలా విరక్తి బుట్టి ఇద చూడ్డమ్ బంద్ చేసాను
మీర్ అనుకున్నట్ టు అంటే అన్ని మూవీస్ అట్ల ఉన్నాయి. ఒక్కొక్క మూవీలో ఇప్పుడు మనం అనుకున్నాం ఇంతకు ముందు చిరంజీవి సినిమా అనుకున్నాం అందులో చూడండి లవ్ స్టోరీ ఉండదు డైరెక్ట్ ఆల్రెడీ వాళ్ళకు వివాహం అయిపోతది వివాహం అయిపోయినంక వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటరు పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు భార్యాభర్తలు విడిపోయిండ్రు, విడిపోయిన తర్వాత దాంట్లో కాన్సెప్ట్ ఏంది ఆ భార్యాభర్త లు మళ్ళీ కలవాలి కలవాలి అంటే పిల్లల్ని పిల్లల ద్వారా కలుసుకునే అవకాశం ఉందని పిల్లలకు ఆ తండ్రిని ఫస్ట్ దగ్గర అయ్యి ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్ లో భార్యాభర్తలు కలుస్తరు
అవును అండి నిజమే చుప్ కానీ ఇప్పుడు నేను చెప్తాను, నేను ఆ మూవీ చూడంగా నాకేమనిపించిందంటే ఇప్పుడు ఆ మూవీలో వాళ్ళకు ఆల్రెడీ పిల్లలు ఉన్నట్టు చూయించారు అవునా
ఆ
సో నేను అది చూడంగానే నేను ఏం గ్రహించానంటె అంటే ఇప్పుడు మన హీరో ఎట్లాగో పిల్లలుని మనకు సినిమాలో తీసుకొచ్చారు కాబట్టి ఎట్లా చేసి పిల్లల వల్లనే అతను దగ్గరవుతు రు అ నేను ముందే గెస్ చేసాను ఇలాంటి చిన్న చిన్న ఆల్రెడీ నేను గెస్ చేస్తున్నా కాబట్టి ఇగా అంతకు మించి ఏముంది గెస్సింగ్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళనే దగ్గర అయితాడు అన్న బ్రెయిన్ ఆల్రెడీ తెలిసింది తెలిసిన తర్వాత ఇక నేను ఎందుకు చూడాలి?
కోవాల్సింది ఏంటంటే అట్లా కావద్దు ఎవరు కూడా పెళ్ళయిన తర్వాత విడిపోవద్దు. విడిపోవడం వల్ల పిల్లలు బాధపడతారు అన్న ఉద్దేశంతో మనకు ఆ మూవీని మన దగ్గరికి తీసుకొచ్చిన్ డ్రు దాన్ని చూసి మనము మార్ మారాలి. అలాంటి కొన్ని జంటలు ఉన్నాయి అనుకోండి అరే ఇలా చేయొద్దు భార్యాభర్తలు విడిపోతే పిల్లలు బాధపడతారు కదా అనేసి వా ఎవరు కూడా అట్లా విడిపోవద్దు అనేది ఒక కాన్సెప్ట్
ఓకే ఓకే ఓకే మీరు మూవీస్ చూ అప్పుడప్పుడు చూస్తా అంటున్నారు కానీ చాలా గ్రహిస్తున్నారు. దగ్గర దగ్గర మీరు ఒక వెయ్యి సినిమాలు చూసుంటార ఇప్పటివరకు
ఇప్పుడు రాజు వెడ్సు రాంబాయి్ మూవీ కూడా ఉన్నది వా అక్కడ హీరో చూసుకున్నట్లయితే బ్యాండ్ మూవీస్ బ్యాండ్ వాయిస్ ఉంటాడు అవునా బ్యాండ్ వాయించేఅతన్ అతని కూడా అమ్మాయి లవ్ చేసి లవ్ చేస్తది. కానీ అదే వాళ్ళ నాన్న కోసము మళ్ళీ లవ్ చేసిన అబ్బాయిని త్యాగం చేయాలని అనుకుంటది, కానీ వాళ్ళ నాన్న అయితే ఎంతటి కిరాతకుడు మీరు ఆ మూవీ చూసిన్రా
చూసాను చూసాను సేమ్ ఆ మూవీ చూస్తున్నప్పుడు నాకు అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ మూవీ గుర్తొచ్చింది. అందులో కూడా హీరో బ్యాండ్ వాయిస్తాడు హీరోయిని బాగానే ఉంటుంది హీరోయిని ఆ బ్యాండ్ ప్రే వాయించే వాన్ని ప్రేమిస్తుంది ఇక్కడ వీళ్ళ నానై అట్లా విడదీస్తారో అక్కడ వాళ్ళ అన్నయ్య అట్లా విడదీస్తాడు సేమ్ అదే స్టోరీ లాస్ట్ ఫైనల్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇద్దరు చనిపోరు ఇక్కడ చనిపోతారు అంతే మొత్తం అంతా సేమ్ గానే ఉంది కదా?
ఆ వాళ్ళ సొంత కూతురికే అంటే ఇంజక్షన్ వేస్తాడు. అంటే అది దేనికి సంబంధించిన ఇంజక్షన్ వేసిండు ఆ మూవీలో
ఆ మూవీలు వచ్చేసి మనకు కు ఎయిడ్స్ అనే వ్యాధికి సంబంధించిన ఇంజక్షన్ ఉంటుంది
అంటే వాళ్ళకు అంటే వాళ్ళ నాన్నకు కు అబ్బాయి నచ్చలేదు అబ్బాయి నచ్చకపోవడం వల్ల ఏమైందంటే నా కూతుర్ని ఆయన పెళ్లి చేసుకోవద్దు నాకు నచ్చని వాడిని నా కూతురు పెళ్లి చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో ఆయన తను తనకు ఎంతో ఇష్టమైన కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడకుండా ఆ విధంగా వాళ్ళిద్దరు దూరం కావాలన్న ఉద్దేశంతో ఇంజక్షన్ వేయడం జరుగుతది.
అవును అవును అది వాస్తవం అది నిజమే
అంటే చూడాలి మూవీ ద్వారా మనకు ఎంతటి సమాచారాన్ని అందించిన్ డ్రు అంటే ఇష్టమైన వాళ్ళు దూరం అయిపోతే ఏ ఎట్లా ఉంటది అనే బాధని కూడా అందులో మనకు తండ్రి కూతుర్లు విడిపోయే సన్నివేశాన్ని కూడా మనకు కళ్ళకు చిత్రించిన నట్టు చక్కగా చూపించారు ఆ మూవీలో
అది ఒక నిజమైన మూవీ అని నిజం ట్రూ స్టోరీ అన్న విషయం మీకు ఏమన్న తెలుసా
ఆ అనుకుంటుంటే విన్నాను. అది రియల్ స్టోరీ అంట నిజంగా ఒక ఒక ఊర్లో అది రియల్ గా జరిగిందట ఒక వాళ్ళ డాడీ సేమ్ అదే విధంగా అమ్మాయిని చేసిందన్న ఉద్దేశంతో రియల్ స్టోరీనే మూవీగా తీశారనే విషయం నాకు గుడా కొంత తెలుసు
అదే అదే సో అలా అవి మీ జమైన స్టోరియే అక్కడున్న డైరెక్టరు ఏం జేశాడంటే ఇది ఈ స్టోరీ అందరికి తెలియాలి ఇక్కడే ఆగి. పోకూడదు అని ఆయనే సమాజంలోకి రావాలి అని చెప్పేసి ఆ డైరెక్ట్ కర్మణకు ఈ మూవీని ఇలా రిప్రజెంట్ చేశారు.
టే మూవీల ద్వారా గూడా కొంతమంది జనాలకు తెలియని విషయాలు అంటే తెలుసుకోవచ్చు మూవీల ద్వారా గూడా మన. ఏమైతే తెలియదో అంటే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎలా విడిపోతున్నారు ఇలా కలుస్తున్నారు అనే విషయాలని ఈ మూవీల ద్వారా గూడా ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
అవును అవును మీరు మూవీ పైన చాలా అవగాహన ఉంది మీకు మూవీస్ గురించి నాకు చాలా బాగా ఎ. క్స్పెయ్న్ జేశారు చేసినందుకు కు ధన్యవాదాలు
ఒకే థ్యాంక్ యూ మీక్ గూడా ధన్యవాదాలు.
ఓకే ధన్యవాదాలు.